ఆ ఎవరు హాయండి హాయ్ బగునారా అండి
హా బాగునండి మీరు
బావునానండి తిన్నారా అండి ఆ మెరు థినారా
తినాలి
నెన్ థినేసా నండి ఆ తినేసానండి
ఏంటి అండి స్పెషల్ ఇవాళ్ళ
మాదా బెండకాయ్ ఫ్రై అండి అవున ఉమ్ అయ్ లేదండి మా మమ్మీ చేసింది
అవునా మీకు రాదండి వంట చేయడం
మీకొచ్చా అండి
లేదండి
హాయ్
హలో
ఉమ్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ చేసిన ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అండి
అండి
అంటే మీరు హెల్ప్ జేసిన స్టోరీస్ ఏమన్న ఉన్నాయా మీకు
అంటే ఫ్రెండ్స్ కా
ఆ ఫ్రెండ్స్
ఆ చేసా అండి మా ఫ్రెండ్ గాడు కి చాలా మందికి చేసా కాకపోతే మ్యారేజ్ అయితే ఒక్కరికి చేసా
ఎలా జేసారండి పెళ్ళి
సష్ ఆండీ
అంటే పెళ్ళి ఎలా జేసారా అని
నిజంగ లేదండి
పెళ్ళి ఎలా చేశారు. అంటే వాళ్ళ ఇంట్ ట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా
పెళ్ళి జేయ లేదు. అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే అమ్మాయిని వాడ్ని తీసుకొని మ ఫ్రెండ్ వాడి వాళ్ళింటికి తీసు కోని వెళ్లం. వాడు తర్వత వాళ్ళ ఫ్యామిలితో ఫ్యా ఫ్యామిలీలో పెళ్ళి జేసుకున్నారు.
ఆహా
జస్ట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకోని వచ్చాం. రద్దు
అండి
ఆండీ.
ఇప్పుడు వాల్ల
ఆ బానే ఉన్నారండి. ఒక పాప ఉంది. పాప ఒక పాప ఒక బాబు మీరండి ఎవ ఇంకేమన్నా హెల్ప్ జేసార
నేనా
హలో
చేసను. నం మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి. మీరే మాట్లాడడం లేదు.
ఆ
హలో
అంతే
హలో
వినిపియట్లేదా
ఆ వినిపిస్తుందండి మీకే వినిపించట్లే
నాకు వినిపిస్తుంది అండి. మీ వాయిస్ మీ దగ్గర సిగ్నల్ లేనాట్టుంది.
నాకు బాగానే వినిపిస్తుందాండి. హలో మీరు మువీస్ జుస్తారా
ఆ చూస్తానండి.
ఆ ఏ టైప్
కజా
అడ ఎవరన్నా మనిషి చూసార
బధహార మహ శ్రచనీ మనిషి చూసానండి మీరే టైప్ చూస్తారండి
నిను కామెడీ
అవున హయ్యి
మూవీ
అంటే అల్లరి నరేష్ మూవిస్ బాగా చూసేటొల్ల
బ్రహ్మానందం
బస పొనీ మూవీస్ తీయ్యరుగా రండీ అంటే మూవీస్ లా చేస్ వస్తారు కదా బ్రహ్మానందం గారు ఆయన కామెడీ కామెడీ సీన్స్ చూస్తార మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి
ఫేవరెట్ అంటే అట్ల ఏం లేదండి జస్ట్ చూస్త అంతే ఫవరెట్ యాక్ట్ తెలుసు బ్రూ అట్లనే ఏం లేదు ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ రెండు ఇది ప్లస్ మైనెస్ ప్లస్ అంతే కదా మీ బరాబరీగానీ ఆ చెప్పండి చెప్పండి ఇక అట్లేం లేదు
అంటే మైనస్ ప్లస్ అంటున్నారు
లేదండి లేదండి చెప్పండి
ఆ ఆ నేను పెళ్ళి చేసిన మ్యారేజ్ కపుల్ ఒకటి ఉందండి అంటే నేను ఒకదాన్నే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో
అంటే ఎలా చేశారు
అంటే అమ్మాయి సేమ్ ఇంతే అంటే ఒచ్చేసింది వాళ్ళ ఇంట్లో నుంచి నేన్ వేసుకురాను ఆ అమ్మాయినా ఆ అమ్మాయే వచ్చింది ఆ ఆ అమ్మాయిని తీసుకెళ్ళసి అబ్బాయిని తీసుకెళ్ళి షాపింగ్ చేసి ఆ అబ్బాయికి అమ్మాయికి తర్వాత పెళ్లి జేస్తాం మేమే వాళ్ళ పేరెంట్స్ ఇదరు వాల్ పేరెంట్స్ ఒప్పుకోలేదు అబ్బాయ్ సైడ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు కాని వాళ్ళు రా ఆననారు పెళ్ళికి
అవునా
ఆ ఒప్పుకున్నానంటే ఇంకా మేమే దగ్గరుండి పెళ్ళి చేస్ దిని వాళ్ళ నేటివ్ ప్లేస్ కి తీసుకెళ్ళి ఊమ్ పోలీస్ స్టేషన్ లో అప్ప చెెప్పేసి వచ్చారూ వాళ్ళను
మ్యారేజ్ జేసారా
ఆ మ్యారేజ్ చేసాకనే పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పాం ఎందుకంటే వాళ్ళిద్దరు మేజర్సు వాళ్ళిష్ట ప్రకారంగానే చేసుకున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా స్టేషన్ లో అప్పజెప్పేసి వచ్చేసినం అండి
అవునా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితోంది మీరు చేసి
ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ అనుకుంటా వాళ్ళకి
అవునా
ఊమ్ త్రీ ఇయర్స్
కిడ్స్ ఉన్నారా వాళ్ళకి
హా ఒక బాబు ఒక బాబు
మీకు మ్యారేజ్ అయిందా అండి
అయ్యిందండీ మీకైంద అండి
లేదండి అవ్వలే ఇంకా
అది ఆరేంజ్ మ్యారేజ్ అండి
అవునా
ఊమ్ తినేస్ తరా అండి అంటే మార్నింగ్ ఏమన్నా ఏం బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేసారా అని
మార్నింగ్ టిఫిన్ చేశా అండి
అదే ఏం తిన్నారండి ఇడ్లియా, వడ, పూరి ఇడ్లీ ఇంట్లోనే చేసారా బయట చేసారా
బయట ఇంట్లో ఇంట్లో చెయ్యలేదు బయట
నేను ఉప్మా తిన్నానండి
ఉప్మానా
హు
దండం మీకు
కాదండి ఇంట్లో చేశారు తినాల్సి వోచ్చింది
హా అవున
హు ఎందుకు మీ ఫేవరెటా ఏంటి ఉప్మా
ఆ తింటా అండి ఫేవరెట్ ఏ
అ ఓ ఇంకా మీ హాబీస్ ఏంటండి
అండి
అదే మీ డైలీ హాబీస్ ఏంటా అని
హు లేదండీ ఖాలీ తినడం తిరగడం అంతే
అవునా అంటే సాంగ్స్ చదవడం బుక్
సాంగ్స్ వింటాను బుక్స్ చదవను సాంగ్స్ వింటా మూవీ చూస్తా ఇగ ఫ్రెండ్స్ తో తిరుగుతా
ఫ్రెండ్స్ తో వెళ్తారా ఎక్కువ ఏ మూవీస్ చూస్త సరే అండి
ఎక్కువగా అంటే హర్రర్ మూవీస్
అ ఉ
ఆ అండి
ఈ మధ్య కలంలో ఏమన్నా మూవీస్ చూసారా హర్రర్
ఈ మధ్యలో ఏం చూడలేదండి అప్పుడుప్పుడు అంటే చూ చాలా ఒక టూ ఇయర్స్ ఏమె అయుతుంది
మీరు హర్రర్ మూవీ చూసారా లాస్ట్
తము
ఎక్కువగా యాక్షన్ మూవీస్ చూస్తానండి మీరు లాస్ట్ వాచ్ చేసిన హర్రర్ మూవీ పేరేంటండి
లాస్ట్ విరూపాక్ష
విరూపా క్షి య
ఆ చూసారాండి మీరు
లేదండి చూడలేదు బాగుంటదా అండి మూవీ
ఆ బాగుంటదండి చూడండి ఒకసారి బాగుంటది బాయ్
హ హ
ఒకసారి చైన్ చూడు చైన్ వేరే ఆ
సరేనండి ఉంటాన్ మరి బాయ్